హలో చెప్పండి మీరే చెప్పాలండి కాల్ చేసింది మీరే కదా
ఏదో సౌండ్ వస్తుందండి పని చేయండి పక్కన ఓ సరే అండి అయితే ఈరోజు నేనే ఏం టాపిక్ గురించి మాట్లాడుతున్నాను అంటే మేముప్పు
లేదు సామాన్ైన చెప్పండి అంటే ఏంటి అసలు కది బతుక అక్క మతారా ఏంది
ఆ కాదండి అది గ్రౌండ్స్ అన్నట్టు ఫస్ట్ ఏమో ఏం గేమ్స్ లేవు ఏం లేవు కానీ ఇప్పుడేమో చాలా డెవలప్ చేశారుడి చాలా అంటే చాలా డెవలప్ చేశారు ఇంకా ఎంట్రీ టిక్కెట్ కూడా పెట్టారు
ఓకే
ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఫస్ట్ రాంగ్ నే కొంచెం దూరంలో ఐ లవ్ జనగామని ఉంటదండి దాని తర్తత ఫెన్సెస్ టైప్ కుంటా ఉంటది కదా న చుట్ట అంటే ఫెన్సెస్ ఉంటాయంండి ఇంకక ఒక సైడ్
చూడండి ఫటి ఎర్ట్ లో ఎఫర్ట్ అ ఒక ఏమో క్యాచ్యి బౌండరీ ఆం ఇంపార్టెంట్ ఎ ఇప్పుడు మీరు అంటే ఎంత టైం పడుతది మీకు బతుకమ్మ కుంటకి వెళ్ళడానికి మీ ఇంటి నుంచి
ఆ ఒ క్క టెన్ ట్వంటీ మినిట్స్ పడతదండి అంతే బైక్ మీదన అయితే ఇంకా ఏంటిదంటే ఇక్కడ కూర్చోడానికి ఇట్లా ఉంటదండి మీదనేమో హౌస్ షేప్ ఉంటది ఇంకా ఇట్లా కట్టలు ఉంటాయండి లోపలనేమో చేర్స్ టైప్ ఉంటాయండి వుడెన్ చేర్సు అక్కడ కూర్చొని వ్యూడ్ చూడొచ్చు ఇంకా కూల్ బ్రీజ్ వస్తది ఇంకా చానా బాంటదండి లోపల్నయితే చిన్న పిల్లల గేమ్స్ ఉంటాయండి ఇంకా దాని పక్కన్నేమో ఇట్లా ఎక్సర్సైజ్ ఉంటదండి ఎక్సర్సైజె చేస్తారు గ